హలో హలో హాయ్ మీరు బావున్నారా
ఆ బావున్నమండి మీరు బావున్నారా
ఆ బావున్నమండి
ఊ
హలో
ఇప్పుడు ఏం చేస్తున్నారని
ఆ ఏం లేదండి ఇప్పుడే లంచ్ అయింది
అవునా
ఉమ్ పిల్లలుగా పడుకొని లేచారు ఆడుకుంటా ఉన్నారు ఉమ్ ఈవినింగ్ టై సాయంత్రం అయితే కొంచెం అలా పార్క్ కి అట్లా తీసుకెళ్ళి ఆడిపిస్తా ఉంటాము రీసెంట్ ఆ అంత ముందు ఏం లేకుండడానండి ఈ మధ్యలో ఒకటి ఫన్ పార్క్ అని స్టార్ట్ చేశారు ఆ దానికి కెళ్ళాము బాబు చాలా ఎంజాయ్ చేసాడు
ఆ హా
హుమ్ ఒక వన్ అవర్ కి టూ ఫిఫ్టీ అని పెట్టి ఆ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గేమ్స్ అట్లాంటి అన్నిీ ఇవి ఉన్నాయన్న
వామ్మో టూ ఫిఫ్టీయా అండి
ఆ టూ ఫిఫటీ పర్ అవర్
అమ్మో వన్ అవర్ ఈజీ గా అయిపోతుదండి ఉత్తిగానే
ఆ వన్ అవర్ తొందరనే అయిపోయింది కాకపోతే బాబుని ఎటు తీసుకెళ్ళట్లేము ఆ స సమ్మర్ లో మేం విలేజ్ కూడా వెళ్ళలేదన్నట్టు ఎందుకంటే ఎండలు బాగా ఉంటున్నా అని చెప్పేసి మా దగ్గరే ఉన్నాము దాని వల్ల బాబుని ఎటు తీస్ వెళ్లకుండా ఇంట్లోనే కొంచెం కట్టేసినట్టు ఇట్లా ఉంటుందని ఆ కొంచం ఉమ్ ఈ ఏరియా ఏమున్నాయని బాగా తిరిగితే ఒక దగ్గర ఉన్నదని తెలుసుకొని వెళ్ళాము ఆ బాబుతో తో పాటు మేం కూ మన మాకు చిన్న పాప కూడా ఉంది అన్నట్టు ఇక మాకు కూడా కొంచెం బయటకి వెళ్ళినట్టు ఉంటది కదా అని ఇద్దరిని తీసుకొని వెళ్ళాము
అండి ఆడుకుంటదా
ఆ కాసేపు ఆడింది ఎందుకంటే చిన్న చిన్న వాళ్ళని ఒక స్క్వేర్ షేప్ చాలా పెద్ద దాని లో చాలా బాల్స్ అన్నిసి ఉన్నాయన్నట్టు తందులో కూర్చో పెట్ అయితే కాసేపు బళ్ళతోటి ఆడింది అనమాట ఆ బాబు లేదు లేదు పాపకేం లేదు జస్ట్ కాసేపె ఉంది కాబట్టి పాప ఆడలేదు కదా ఆ దాని అతను ఏం తీసుకోలేదు బాబు బాబుకి మాత్రం తీసుకున్నారు పేరెంట్స్ ఎంట్రీ ఉంటది లోపలికి జస్ట్ వాళ్ళు ఆడుకునేటట్టు రైడన్స్ అని జంపింగ్ ఇట్లాంటి అన్నీ చేసుకోవచ్చు అన్నట్టు తందు
మా దగ్గర అయితే ఫ్రీయే అండి మా దగ్గర ఇక్కడ ఫ్రీయ అ
యాక్టుల్ల్య్ ఇది ఆ ఇండోర్ అన్నట్టు లోపలంతా సెటప్ లాగుంటంది ఆ వాళ్ళకు ఆ ఆ ఇ తీసుకొని అన్నిీ సెట్ చేసుకోని ఉంటారండి సో వాళ్ళ కరెంట్ టూ రావడం రెంట్ ఉంటాది నెక్స్ట్ అవి అన్ని తెచ్చిపెటినదుకు కొంచం అవుతాది కదా మెయింటైన్ ఇవి అన్నిటి గురించి వాళ్ళు కాకపోతే కొంచం హన్ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ వరకయినా బానే ఉండు టూ ఫిఫ్టీ అనేది ఎక్కువ కాకపోతే మాకు కొంచెం అవసర మైందిబ తిసికెళ్లినం హ్మ్ అందుకే ఒకసారే వెలి ఆహ్ ఒకసారే వెల్ వెళ్ళినము బానే అనిపించింది ఓకే ఇగ
ఇప్పుడు వెళ్తే మళ్ళీ ఇంగ జూన్ ట్వెల్త్ వరకు స్కూల్ స్టార్ట్
స్టార్ట్ అయినాక క అంత బోర్ గా ఫీల్ అవ్వాడు సో మార్నింగ్ స్కూల్ కు వెళ్తాడు వస్తాడు రాగానే తింటాడు పడుకోవడం మళ్ళ సాయంత్రం సాయంత్రం సైక్లింగ్ అట్లాంటి అన్నీ ఉండడం సరిపోతుంది డే అంతా ఇప్పుడు డే అంతా ఇంట్లోనే ఉండడం వల్ల కొంచెం మడం బోర్గా ఫీల్ అయిందన్నా
మా దగ్గర ఫ్రీయే అ అన్ని గేమ్స్ ఉంటాయి ఆడుకుంటాం మంచిగానే ఉంటది మొన్న మా అన్నయ వాళ్ళ ఇంటికి వెళ్తే కూడా అక్కడ కూడా ఫ్రీయే అండి
ఉమ్ హు వెళ్ళారాండి అక్కడ
పార్కింగ్ తీసుకెళ్ళిరు అన్నయ్య వాళ్ళు
ఆ
పార్క్కి వెళ్ళినం నెక్స్ట్ జిమ్ టైప్ ఇట్లా ఉంటాయి కదా చసుకొని
ఉ జిమ్ ఆ
ఆహా జిమ్ జిమ్ చేసేలాగా ఉంటాయి కదండి ఎససైజ్ చేసేవి అవి ఇవో సైకిల్ సైక్లింగ్ అలాంటివి చాలా ఉన్నాయి ఐటమ్స్ అవి పెద్దోళ్ళు చేయొచ్చు ఉయ్యాలా ఉగ చాలా రోజులు అయ్యిందండి ఉయ్యాలా ఉగాక గక్కడ ఉకిన
ఉమ్ దగ్గరలోనే ఉందాండి వాళ్ళ ఇంటికి
ఆ కొంచం ఒక వన్ కిలోమీటర్ ఉంటదండి
ఆహా ఓకే
స్విమ్మింగ్ పూల్ ఉంది చిన్న పిల్లలకి ఫిఫ్టీ పెద్దవాళ్ళకి హండ్రెడ్ అండి బాగుంది వన్ అవర్ కి
ప్పిస్తారా
ఆ అంటే నేర్పియరు కాగానీ నార్మల్గా అట్లా మనం ఆ ఎంజాయ్ చేయడానికి
మా బాబుకి వాళ్ళ స్కూల్లో ఉన్న వినయం పప్పించే గాని ఇక దూరం ఉంది కొంచం అని ఆ పంపియట్లే ర టూ థౌసండ్ ఏమో ఉన్నది నేర్పిస్తారు వాళ్ళే
అవునా అయితే కొంచెం కొెంచం పెద్దగాయ్యిన్నాక మీరు అక్కడికి ఎళ్ళిన్నాక నేర్పియొచ్చు
ఆ అందుకనే ఇగా మేమ్ పంపివ్వట్లేదు పాప కూడా చిన్న ఉంది కాబట్టి బట్ ఇద్దర్తో ఇబ్బంది అయితదని వెళ్ళడం రావడం ఇబ్బంది అవుతదని పం తిర్ లేదు
మా పక్కన అక్కవాళ్ళు వేరే ట్రాన్స్ఫర్ అయ్యేది ఉంటది
ఆ
చెప్తున్నాను ఇంకా అక్కడ వెదర్ వాటర్ ఎంటాయో ఏమో విదర్ పడతాయో పడవ అది ఇది అని చెప్తా ఉంది
ఆహా హ అ
మళ్ళీ దగ్గరికే వచ్చరండి ఇంకా మంచిగా
ఆ అవునండి
నేను త్యాను
ఆ అలా కొంచెం దూరం అనుకున్న వాళ దగ్గరకు వస్తే అదే చాలా మంచి అనిపిస్తుంది ఉమ్.. ఉమ్..
పిల్లలకి ఏండాన్డీ బిర్యానీ అవన్నీ చేసి పెడతారా పిల్లలకి
ఆ చేస్తామండి చికెన్ కొంచెం బాగానే తింటాడు బిర్యానీ అట్లా ఇంట్రెస్టింగ్ గానే మిగితాయి రైస్ కర్రీ ఇట్లా అంటే తిినడు మెయిన్ పంలు ఫ్రూట్స్ అట్లా పంలు బాగా తింటాడుడి పంలు స్నాక్స్ లాగా అట్లా బాగా తింటాడు
ఉమ్
ఉమ్ పిల్లలకు ఎందుకు అన్నం అంటే ఎందుకు ఇష్టం ఉండదుా కొంచెం ఆ
మో అబ్బాలో స్నాక్స్ లాగా ఇష్టపడతారు
నే మళ్ళా అంటే అన్నంలో డ్రైగా ఉంటే కొంచెం చాలా ఇబ్బంది పడుతూ తింటాంటాడు చారు చారులాగా కొంచెం అట్లా ఉంటే కొంచెం మంచిగా తింటాడు
చారు ఇష వాడతారు ఫుల్ చే ఇష్టం
ఉహు మాదికూడా ఈ రోజు సాంబార్ అండి చాలా ఉ తింటారు మా సారికి కూడా కొంచెం అట్లనే ఇష్టం ఉంటది అందువల్ల సమ్మరా సమ్మర్ లో కొంచెం లిక్విడ్స్ అట్లాంటియి కొబ్బరి బోంండ ఇట్లాంటివి కొంచెం ఎక్కువ తీసుకుంటేనే ఆ బాగుంటది రీసెంట్ గా మా ఫ్రెండ్ వల్ల బాబు డీహైడ్రేట్ అయి వామిటింగ్స్ ఇట్లా అయినా ఇబ్బంది పడ్డారు బాగా
అవునా అ
మన కండ్ అంటే కొంచెం ఆ కొంచెం వాటర్ తాగాలి అన్నిట్లా ఉంటది వాళ్ళలకు ఎట్లా ఉన్నా వాళ్ళు తాగాలి అని అనుకోరు తెలియదు కాబట్టి ఆడుకుంటూనే ఉంటా ఉంటారు సో మనం గుర్తు చేసి ఆ గుర్తు చేసి తాపీయడం ఆ కొబ్బరి బొండలుని తాపీయడం ఫ్రూట్స్ తిన్పి ఇట్లాంటి అన్నీ చేస్తే వాళ్ళ ఆరోగ్యం కూడ బాగుంటది
వాటర్ మిలాన్ మాంగో ఇంగన్నీ తెస్తున్నరా
క్కడ అన్నీ కొనడమే అండి మా దగ్గర ఆ తెస్తున్నా బాగానే ఉంటుంది, కాపోతే ఏందంటే కొంచెం చెట్లు, తోటలు కొంచెం దగ్గర్లో ఉంటాయి మా ఇంటికి. దాని వల్ల కొంచెం ఫ్రెష్ మంచిగా ఫ్రెష్ గా దొరుకుతాయి ఏబి మ్యాంగోస్ అవి చాలా ఫ్రెష్ అగా దొరుకుతాయి్
మ్మ్ ఈ రోజు హస్బెండ్ ఏమో రసాలా మామిడికాయలని తెచ్చిందండి ఎవరి చెట్టుకో తోటలో చిన్నగ ఉంట టై గానీ
తీయ్యగ ఆ అవునవును మా సార్ కూడ తెచ్చాడు, తీయ్యగుంటయి అ బాగుంటాయి అసలు.
అవునండి ఏదో అంటరు మా మా ఇంట్లో కూడ చెట్టుంది తీయ్యటిది మా ఎ కని ఆ కానీ ఈ ఎండ ఇట్లా ఉడికినట్టాయి అట్లా కొంచం ఆ పండడం చాలు సరిగ్గా ప పండుతున్నాయి చాల రోజులకు పండుతున్నాయి కానీ, స్వీట్నెస్ ఎంత తక్కువ ఉన్నట్టు ఇట్ల కొంచెం మంచిగ అనిపిస్తలేదు. లైక్
ఆ ఆ హా హా సరే ఆ పండ్లు కూ డా అదే కష్టమే చాలా ప్రతి సంవత్సరంతో కంపేర్ చేత్తే ఈ సంవత్సరం ఎండలు బాగ ఉ
అవునండి మళ్ల చెట్టు మీన్నే కొంచెం ఉడికినట్టు ఇట్ల అయినై, మళ్ళీ ఇంట్లో గడ్డిలో గడ్డిలో బెడితే గడ్డి వే డే గడ్డి వేడికి ఇంక ఇంక మొ మొత్తం ఇట్లా కమిలినట్టు అయ్యి అట్లా టేస్ట్ ఉండట్లేదు మంచిగ
అవునా అన్న హ్మ్
చెయాల అండి ఇప్పుడు పిల్లలకి
ఆ ఏమన్నా జేయాలండి మా పిల్లలకు నా మా సారు కొంచెం. హెల్దీగా అది ఉండాలి దుండాలంటా అంటారు. సో ఇవాళ గొంచెం హల్డే ఉంది. తప్పనిసరిగేగా చేయాల్సింది
ఏందంటే పి
హూ ఆ పిల్లల్ దిన్నల్లా మెయిన్ ఎందంటే. ఆ ఆ ఏదో ఒకటి జేస్తాం. మయిన్ ఆ ఎప్పటిక అంటే కొంచం పప్పులు రిలేటెడ్ లాగానే ఉండాలంటడు అన్నట్టు ఆయిల్ డీప్ ఫ్రైస్ ఇట్లాంటియి నాచ్చదన్నట్టు
హ్మ్ పూరి అట్లా పక్ కోడి పూరియా బోత్
అవోధంటరు. ఈ చేనిగ చేనిగలు ఉడకబెట్టడం. చేనిగలు ఉడకబెట్టడం. లేకపోతే హెల్ హెల్దీగా ఆ పుట్నాలు ఇవ్వడం. లేకపోతే హెల్దీగా ఏదనా జ్యూస్ జె వడం ఆ అలాంటివి అన్నట్టు
అవున
హ్ లేపోతే కార్న్ మొక్కజొన్న అలాంటి టివి ఇ ఈ వన్ఇవాళ అది చామగడ్డ చే చిలకడ్డ దుంపలాంటారు కదండి అలా అంత్ అవి ఉడుక్ క్క బేట్టీ ఇవ్వడం
ఆహా
మ్
కందగడ్డ
కందగడ్డ అలాంటీ ఇంకా మీరేమన్న జేయాలండీ ఇప్పుడు
ఆ చేయాలండీ హ్ అంటే మా అత్తయ్య రమ్మన్నా. ఆహ్ పాప లేదండీ మా మామ్ దివాన్ కేసేస్తే బాబు పడుకున్నాడు పిల్లా ఎక్క డో మా అత్తమ్మా మొన్నా కడుములు జేసిందండీ అప్ ప్పలేసిందండి
ఇట్లా ఒకేసారి చేస్కుంటే ఉంటే చాలా బానే ఉంటది నేను కూడా మొన్నా కొంచెం టం బియ్యప్పిండీ ఉంది ఇంట్లో ఆ బియ్యప్పిండిని అంటే ప్రతిసారీ జన్ ఆ గిన్నెప్ప చేస్తూ ఉంటా మా సైడ్ గిన్నప్ అప్ప కొంచెం చాలా ఫేమస్సు. అయితే ఈసారేంచేసానంట్ ఆనియన్ యేయకుండా ఆవే కొంచం పిండిలా గ్యారెల్ లెక్క గ్యారెల్ చేసానండీ చేంజ్ మిషన్ లేదు గానీ చేత్తోటే ఇట్లిట్ల అని కూడా గ్యారెల్ చేసాను ఒకా త్రీ ఫోర్ డేస్ మంచి చదివినారండీ ఇంట్లో ఉం ఊమ్ టేస్ట్
అసలిట్లా ఇట్లా చెయ్ తోంగ్ డా అసలు టేస్ట్ బావుంటదండీ
వూహ్ చాలా బావుంటుంద్ నేనూ మాక్సి ఆహ్ ఎప్పుడు చేసినా కొంచెం కొన్ ఆ కొంచెం క్వాంటిటీ చేస్తా మెత్త మెత్తగా మంచీ గుంటున్నాయ్. ఆ ఆ అంద్లో నువ్వులు పల్లీలూ హెల్దీగా అన్నీ యేస్తా చాలా బావుంటాయ్ టేస్టీగా ఈవినింగ్ టైం లో టీ కీ ముందూ కొంచెం అవొక రెండూ అలా తినీ టీ తాగితే చాలా బావుంటది. వుమ్మ్ ఓకే అండీ. ఉమ్మ్ ఆ బాయ్